అలా గుడ అవునా
గుడ్ ఆఫ్టర్నూన్ బావునారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
ఉ ఆహా అయిపోయిందండి పొద్దున్నది తిన్ మధ్యాహ్నం లంచ్ ఉ అవున అండి నాకు ఇక్కడ మంచి స్కూల్స్ ఏమున్నాయో చెప్తారా అండి కొంచెం పిల్లలకి జాయిన్ చేపియ్యాడనికి
అంటే ఎక్కడ అండి
ఇప్పుడు మా ఏ ఊర్లా మా ఊర్లో మంచి స్కూల్ మన ఇప్పుడు అంటే మా ఓ స్కూల్ అంటే ఇప్పుడు ఇండియా కదా ఇండియాలో, మనం ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ ఇక్కడ ఏదైనా ఫేమస్ స్కూల్.
ఫేమస్ అంటే శ్రీ చైతన్య బ్రాంచ్ ఫేమస్ అనేది తెలుసు ఎక్కువ అదైతే ప్ర ప్రతి దగ్గర ఉంటది కానీ వేరే ఆనట్ నిజంగా నాకు తెలిదండి ఎక్కువ
అవునన్
మంచి ఎడ్యుకేషన్ అంటే పిల్ చిన్న పిల్లలు కాబట్టి ప్లే స్కూల్ అయితే బెటర్
ప్లే స్కూల్ అంటే ఇప్పుడు నా పిల్లలు చదువుతున్నారం డి ఫస్ట్ నేను మా ఊర్లో వేసిన చిన్న స్కూల్ లో ఏస్తే మంచిగానే ఉందండి ఆ స్కూలు దాంట్లో ఇప్పుడు పో పంపిస్తారు పంపనని కాదు కాని ఆయన ఏంధంటే ఇప్పుడు పిల్లలు కదా ఇప్పుడు ఏజ్ పెరుగు తుంటే వాళ్ళకి ఇంగ్లీష్ లో మెచ్యూరిటీ మంచి రావాలి మంచి మాట్లాడాలే ఎట్లా బయట ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి అన్ని క్రమశిక్షణగా నేర్పిస్తారు కదా అండి యాక్టివిటీస్ ఆ స్కూల్ ఎక్కడుంనది ఏంది మనకు అది కావాలండి లే
హాస్టల్లో వేస్తారా అంటె మీ బాబుని
హాస్టల్ కాదండి అక్కడనే పోయి ఉంటాం ఉంటామండి పిల్లల కోసం అన్నా ఆ
అంటే నాకు కూడా తెలీదండి, బెస్ట్ స్కూల్స్ అనేది నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలీదు.
హుమ్
ఆ ఇంగ నేన్ కూడా నా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు నాకు కూడా అంత ఐడియా లేదు. మేం మేం మా ఊర్లో అయితే మా ఊర్లో అయితే బెస్ట్ అంటే ఎక్కువ విజమ్ డబోడిల్స్ అని చాలా ఉన్నాయి స్కూల్స్, కాకపోతే ఎవరిది వాళ్ళ కాంపిటీషన్ అంతే ఒకరికొకరి ఎలా ఉంటంది తెలిసిందే కదా. హు స్కూల్స్ ఒకటొకటి అంటే అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్ దంటే తెల్ చెప్పలేం మనం లా
హుం
అవునా
ఆద్ కానీ ఈ మధ్యలో కొత్తగా కేంద్రం స్కూల్స్ అని ఏ వాస్
కేంద్రే ఆ కేంద్రయ విద్యాలయా ఉన్నాయండి. కాకపోతే సిక్స్, సిక్స్ ఇయర్స్ పడాలి పాపకి సిక్స్, సెవెన్ ఇయర్స్. వస్తే ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాయి అవి నర్స్ సరేడల్ అక్కడ ఆయా ఇప్పుడు మహాబాద్ లో ఉంది సిటీలల్లో ఉన్నాయి ఖమ్మం వరంగల్ హైదరాబాద్ అలా ఉన్నాయి ఆ ఇంకా ఊర్లలా ఇంకా ఇవలేేదు కేంద్రీయ విద్యాలయాలు
ఆహో అంటే మనకు కేద్రం గురించి తెలుసా అండి మీరు గవర్నమెంట్ గురించి స్కూల్స్ లో ఇలా చూపిస్తారు ఏందని
అవునా బాగానే ఉంటదని విన్నను అంటే ఎ సిటీలో అంటే సఫోస్ వరంగల్ ఖమ్మం ఆ హైదరాబాద్ లలో స్టడీ బాగుంటదని విన్నాను నేను ఎక్కువ ఇగ మావ్ బాద్ సంగతి అయి నాకు తెలియదు ఎందుకంటే హైదరాబాద్ లో మా ఆబిడ్డ పిల్లలు చదువున్నారు కాబట్టి అదే స్కూల్లో తెలుసు
ఆ అంటే మీకు ఊహ తెలిసినట్టుంది కొంచెం పిల్లలు ఇప్పుడు మీతో మాట్లాడే విధానం వాళ్ళు దాంట్లో నేర్పిస్తారు కదా స్కూల్ అన్నింటి టికి చదిపిస్తారు కదా ఆ ఇప్పుడు మీ ఆడపి పిల్లల పిల్లలు ఎలా చదువుతారండి
ఆ బానేే చదువు తారు వాళ్ళు హు స్టడీ అయితే అక్కడ బా ర్యాంక్ ర్యాంక్స్ వస్తాయి అనుకుంటా కాకపోతే అక్కడ మంచిగా స్టడీ అనేది బెటర్గా ఉందనే అందులో కంటిన్యూ చేస్తున్నారు అంతే
ఆ హ అదే మనకు కూడా ఈ కేంద్రంలో చాలా మంది చెప్తుంటే నాకు కూడా ఊ వచ్చిందండి ఎద్దామని కానీ జస్ట్ బాబు కి ఇప్పుడు సిక్స్ సిస్ ఇప్పు సిక్స్ ఇయర్స్ కూడా ఫైవ్ ఇయర్స్ ఎ బాబుకి కొంచెం ఆయన ఏజ్ వస్తే సెవెన్ ఇయర్స్ వరకి వా ఆయనకి అంతాటా ఆయన చేసు కుంటాడు కదా ఏదైనా మాట్లాడడం వస్తే సరిగ్గా మంచిగా చెప్పడం వస్తే టీచర్స్ తోటి ఎవరికి ఏం చెప్పాలి అన్నిీ తెస్తాయి కదా అని కేంద్రంలో వేయ్యలే
అవును
ఆ అదే ఇప్పుడు జస్ట్ మనం బయటికి ప్రైవేట్ స్కూల్నే మంచి స్కూల్ ఏదైనా ఉందా అంటే ఇటు సైడ్ ఖమ్మం లో ఏముందండి
ఖమ్మంలో తెలియదండి నాకు
ఆ మైబాద్ లా అండి
మావుబాద్ లో అని అంటే శ్రీ చైతన్య ఆ వర్షటలానే ఉ ఉన్నాయిడి చాలానే ఉన్నాయి. మొబై లో స్కూల్స్ కాకపోతే ఎక్కువ శ్రీ చైతన్య వర్సటైలు మహర్షి
ఆహా
ఆ ఇతే తెలుసి ఇందులో స్టడీ బానే ఉంది. అంత విష
ఆహా
ఉ
అంటే మనకు ఇప్పుడు టెన్త్ మార్క్స్ వచ్చినాయి కదండి. టెన్త్ మార్క్స్ బట్టి కూడా చూడచ్చు కదండి మేము.
ఆ అవునండి టెన్త్ మర్క్స్ బట్టే పట్టండి చూడచ్చు ఆ అయితే వాళ్ళకి పిల్లలకు డిసిప్లిన్ అనేది, ఇంగ్లీష్ టాకింగ్ అనేది వాళ్ళ చదువు చదవడమ్మా ఒక బొమ్మను చూస్తే ఆ బొమ్మ పేరు చెప్పేయాలి. అలా ఉంటే మనకు కొంచెం అలా ఉండే స్కూల్స్ లలో కొన్ని కొన్ని స్కూల్స్ యావరేజ్ కనిపిస్తే గాని స్టడీ బావుం టది. కొన్ని స్కూల్స్ మంచిగా అనిపిస్తే నీ స్టడీ ఎక్కువ ఉండదు అలా
ఇద్దా అనుకుంటున్న అండి మీరు స్కూల్స్ ప్పు ఫస్ట్ ఆలోచించి ఉంచుతారు కదా
అంటే ప్రెజెంట్ అయితే ఎలాంటి థాట్స్ ఇవ్వ అండి నేను మాత్రం ప్ర అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ చేస్త అందులో కంటిన్యూ చేద్దామని చూస్తున్నా. వచ్చ డలాండి తర్వాత ఇంక మ స్టడీ పెరుగుతూ ఉంటే ఆలోచిస్తా.
ఆహా
ఉ
పిల్లలకి మనము ఇప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు మేము డైరెక్ట్ పిల్లలతో పెద్దళ్ళతో ఎలా మాట్లాడుత వాళ్ళు కూడా సేమ్ అలాగనే మాట్లాడుతుంటారు కదా. నాకు ఒక ఆ థటండి పిల్లలకి మంచి వేయాలి. వాళ్ళు కూడా హై ఎడ్యుకేషన్ గా మాట్లాడుతుంటే అసలు ఇంగ్లీష్ లో మా మాట్లాడుతుంటే అందరూ మంచిగా బో వావు ఎంత మంచి చదువుతారో పిల్లలున్నట్టు. వాళ్ళు ఆ అలా చేస్తే ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటందిని నాది
అవును
హ
మీరేం చేసి చదువుకున్నామని నేనె ఎ చదువుతున్నారు మరి
నేను చదువుకున్నా అండి నేను కూడా ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమే చిన్న పిల్లలని ఉ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేసినండి ఆ
ఇంకా నేను కూడా హౌస్ వైఫ్ అండి ప్రజెంట్ అయితే ఆఫ్టర్ పిల్లలు పెద్దగైనాక ఆలోచిస్తా
ఆహా
ఉమ్ ఇంకా మీరు ఎక్కడకన్నా ఎళ్లారా మరి సమ్మర్స్ లో హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి
ఎట్లు లేదండి ఎటు పోలే ఇంట్లోనే సమ్మర్ గా ఇంక బయటికి పోవాలని ఎంత ఉన్నా కూడా ఎండకి చూసి భయపడి లోపలే గూసుంటున్నాం అండి
అవునా అంటే ఎక్కడ వెళ్ళలేదు టూర్స్ కి ఏదైనా
అహా ఏటు వెళ్ళలండి ఓ ఫంక్షన్స్ కు పోతే జస్ట్ ఈడ బోయి ఇట్ వస్తాం అండి అంతే ఎంత ఉండాలనిపిస్తది కానీ వేది ఆ సమ్మర్ లో హెల్త్ కరాబ్ అయితే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ ఎయ్యలేం కదండి
ఔనండి
వేరే దగ్గర చట పోతే ఆయ అదే జస్ట్ ఇంక కొంచెం లైట్ గ ఎండ ఉండి ఎక్కువ చల్లదనం ఉంటే మనం ఉండొచ్చు ఎక్కడైనా అప్పుడు హెల్త్ కూడా మనం సేబుల్ చేసుకోవచ్చు చాలా ఎండలే ఉండేసరికి మనం బై టికి పోయి వేరే వాళ్ళకి సతాయించడం కన్నా ఇంట్లో ఉండి బెస్ట్ అనిపిస్తుంది
హ్ అవునా
ఆ ఇద్దరు పిల్లలు మొన్ననే మళ్ళీ బయటికి పోయి, వచ్చేసరికి వామిటింగ్స్ అవి చేసుకున్నారండి.
అవునా అండి
హు నాక్ కూడా అలానేయిందండి అందుకనే ఎక్కువ భయపడుతున్నా ఫంక్షన్ పోద్ జస్ట్ పోద్దున్న పోతున్నా సాయంత్రం వస్తున్నామండి అంతే
అవును
ఇగ పోతే మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరు రమ్మంటున్నారు. మీమే బోవట్లే హ్మ్
అవున్
మీరండి
ఆ నేన్ ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నా నేన్
హ్ అంటే మీరు ఏటైనా మీకు, మీ ఊర్లోనే తిరిగే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా.
అంటే ఇక్కడ ఏం లేవండి మొన్నని మా అక్క దగ్గరికి వెళ్ళొచ్చా. భద్రాచలం ఎల్లొచ్చా భద్రాచలం కూడా బానే ఉంటదండి
అవునండి బాగుంటందంటే
భదరాచలంకి బిఫోర్ ఒకఊరు వస్తది సార ఫాక్ కానీ
మ్మ్
అక్కడ ఉంటారు అన్నట్టు మా సిస్టర్ వాళ్ళు మా బావ అందరూ చేస్తారు కంపెనీలో పేపర్ మేల అక్కడ బాగుంటది అని పేపర్ అక్కడ ప్రిపేర్ తయారు చేస్తారు అక్కడ
ఉహు
ఆ
చాలా లాంగ్ కదండి మాకు మీకు ఎలా అనిపించిందండి అక్కడ
ఆ లాంగే అండి జర్నీయ కొంచెం త్రీ ఫోర్ అవర్స్ పడతుది
ఆ
త్రీ అవర్స్
అవునండి అదే కాని పిల్లల్ని తీసుకుని మంచిగా ఎంజాయ్ మీరు
ఆ ఇక వెళ్ళొచ్చానండి ఇక వెళ్ళొ చ్చము ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ ఉండేసి చె
మందే ఇంకా మీరు ఏ ఏమ ప్లేసెస్ చూసారండి
లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఆ రీసెంట్ గా హైదరాబాద్కి వెళ్ళొచ్చా చార్మినార్ షాపింగ్ చేసొచ అక్కడ సారి ష రిసెప్షన్కి వెళ్ళి చార్మినార్ షాపింగ్ చేసేసి వచ్చా ఫంక్షన్ ఉంటే మ్మ్
ఆ బావు నేనంటే ఇదే అండి ఇంకా ఫంక్షన్స్ కి పోతాగానీ అయితే పోలేండి పోవాలి ఈ సారి ఎత్తైన వెళ్ళి అనుకుంటున్నా ఎగ్జిబిషన్ ఇక్కడ మంచిగా ఉందంటండి
ఎక్కడ వచ్చిందంటే ఎగ్జిబిషన్
ఇక్కడ మైబాద్ ఖమ్మం
అవునా
ఆ మైబార్ లో లండన్ బ్రిడ్జ్ ఏమంటాండి
అవునండి నన్నండ్రిడ్జ వాటర్ ఫాల్స్ వచ్చినా కమ్మమ్
ఆ ఆ
ఇక్కడ లండన్ బ్రిడ్జ్ మ్మ్ ఉందండి పిల్లల్ని తీసుకెళ్దాం అనుకున్నా కాని చిన్న పిల్లలు కదా ఇప్పుడే వాళ్ళు అంత ఎంజాయ్ చెయ్యారనేసి ఆలోచించి రిటర్న్ వచ్చేసా నేను
కానీ అది ఏందో పిల్లల్ని తీసుకున్నా మేము ఎంజాయ్ చేస్తాం అండి వస్తే
అవును అందుకే గా అంటే ఇక పిల్లలు చూసి అది కావాలి ఇది కావాలి ఇప్పుడు ఈ టైమ్ లో ఫుడ్స్ అనేది స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినద్దు కదా కొ జంక్ ఫుడ్స్ అనేటివి కొంచెం ప్రాబ్లం అయితది నేను కూడా ఆలోచించి కొంచెం ఆర్త్ డేటయినా
ఆ మ్మ్ అదే ఇంకా అండి ఇంకా స్కూల్స్ దగ్గర పడ్డాయ్ ఇప్పుడు ఇలా ఇంకా మీరు స్టార్ట్ చేయాల ఏం
అంటే ఇంకా లేదండి ప్రెజెంట్ అయితే ఆ ఇంకా పిల్లవాడు ఇంకా జూన్ జూన్ ఫిఫ్టీన్ నుంచి పంపిస్తానండి స్కూల్ కి ఎండలు బాగున్నాయి కదా
అవునండి
మ్మ్ నెలైండి మా బాబు టీ నే టీవీ పెట్టడు పోతాడు భయం డిహైడ్రేట్ అవుతాడని నేను ఏప్రిల్ అవ్ అగానే మార్చ్ ఎండింగ్ నుంచి స్కూల్ బంద్ చేయిచ్చా అంటే ఇప్పుడే నర్సరీ రా అనేసి ఏయ్య చూడాలి యాయ్ పమ్ పించాలి ని ఫిఫ్టీన్ తర్వాత టే ఫిఫ్టీన్ తర్వాత జులై ఫస్ట్ వీక్ నుంచి పంపిస్తానండి
మ్మ్ హ్మ్ అయిన చిన్న పిల్లలకి స్కూల్లో ఏద్దాం అంటే ఎలానో అనిపిస్తది కానీ వాళ్ళు చేసిన బ అల్లరికి ఏ తట్టుకోలేక వేసేస్తున్నామ్
బాగున్నానండి
మా ఇంట్లో కూడా అంతేనండి వాళ్ళకి ఈచ్చాలి నేను కూడా తొందరగా చేసి వస్తు పిల్లలు చాలా మంచిగా పోతారండి నా కొడుకు కోర్గి ఇంత సతాయించడు కానీ నేను స్టడీ కూడా ఫోర్స్ చేయను చదవితే చదవనినేందు ఎందుకంటే వాళ్ళకి ఏజ్ లేదు కదా ఇప్పుడు మనం మేమని బలవంతంగా చదివిపిస్తాం
అవును అవును
కష్టంగా నేర్చుకుంటే వాళ్ళు వచ్చి మాకు చూపిస్తారు కదా అని నేను హ్మ్ మ్మ్ హు సరే అండి మీ వాల్యూబు టైమ్ నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ
ఓకే అండి ధన్యవాదాలు